బాగు
ఆ వాయస్ బ్రేక్ అయితుందండి హలో
ఇప్పుడు
ఆ ఇప్పుడిన పడుతుందండి ఆ ఆ వినిపిస్తుందండి
ఆ తిన్నారా అండి
ఆ తిన్నాము
అవునా అండి
బీటెక్ లో సిఎస్సి బాగుంటుందా
అలా సిఎస్సి నా ఈ టైమ్ లో బా లేదండి ఇప్పుడు బాలేదు ఈ టైమ్ లో మంచిది కాదండి
అంటే ఏఐ సిఎస్సి వాళ్ళతోటె కదా నడిచేది
అంటే ఏ ఏఐలో స్పెషలైజ్ అవుతే సర్వైవ్ అవుతారండి ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉందండి చాలా మంది ఉన్నారు సిఎస్సి చేసిన గ్రాడ్యుయేట్స్ అంటే జాబ్స్ లేవు వాళ్ళకి
అవునండి మనుషులు ఎక్కున్నారు జాబ్స్ లేవు అంతే తప్ప అవునలే అవునలేన
అవునండి అంటే ఇప్పుడున్న మందికి కూడా అంటే జాబ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో పోవచ్చండి ఇంకా ఏఐ వల్ల
అవునులే అండి అసలు ఏఐ అంటే ఎందండి
ఇంకా ఇంకొద్ది మన జాబ్స్ తగ్గు ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి అంటే ఇప్పుడు సేమ్ మన బ్రెయిన్ లాగా వర్క్ అవుతదండి ఏఐ అనేది సేమ్ మన బ్రెయిన్ లో న్యూరాన్స్ ఎ ఎట్లా ఉంటాయో అది దాన్ని కాపీ తీసుకొని అంటే ఇన్స్పైర్ చేసుకొని ఏఐ ని క్రి అట్లీస్తది ఎంత ఫాస్ట్ గా థింక్ చేస్తది అట్లా సేమ్ ఏఐ ని కూడా అలానే డూప్లికేట్ చేసారంటే కాపీ చేసారు అట్లా అ అది మనం ఇప్పుడు మనం డేటా ఇచ్చమనుకోండి అది నేర్చుకుంటది ఆ డేటాని నేర్చుకొని మళ్ళీ మనం క్వశన్స్ అడిగే కొద్దీ అది నేర్చుకుంటూనే ఉంటది మనకు ఆన్ససిస్తుంటది అంటే అంటే నాకు అంతగా చెప్పడం రాదండి
అర్థమైందిదండి చెప్పిన వరకు అర్థమయింది మరి ఇప్పుడిట్లో ఏ కోర్సు మేలు అంటారు
ఏకోర్స్ అంటే కోర్ బ్రాంచెస్ తీసుకోవడం బెటర్ అనుకుంటున్నా అండి మీరేమనుకుంటున్నారు ఏం కోర్ బ్రాంచెస్ అంటే ఈ సీ ఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ సివిల్ ఇవన్నీ కోర్ బ్రాంచెస్ కిందికి వస్తాయండి
మెకానికల్ ఎలా ఉంటుందండి
మెకానికల్ నాక్ అంతగా ఐడియా లేదండి కానీ బెస్ట్ అండి దానిక్కుడా కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి ఉమ్ ఆ ఇప్పుడు మర్చ్ తె నావీలో మెకానికల్ వాళ్ళనే ఎక్కువ తీసుకుంటారండి నేవీలో
అవునా కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసినాను ప్లస్ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నలున్నారు వాళ్ళనడుగితే ఏమన్నారంటే ఏం లేదు తమ్ముడు అంతా కూలి పని లాగా వెల్డింగ్ చేసేవి మెకానికల్ అంటే ఏదో ఇలా అంటే అంత అనుకున్నట్టు లేదు అంత కూలి పని లాగా ఉంది ఇక్కడ అని అంటున్నారు అంతేం ఉండదు తమ్ముడు అనన్టున్నారు మీరు చూస్తే మెకానికల్ బాగా ఉంటుంధంటున్నారు వాళ్లెందుకు అంటే కాలేజీని బట్టి అలా ఉన్
తెచ్చే ఉండొచ్చండి కాలేజీని బట్టి అనేం లేదండి కనీ మెకానికల్ నిజంగా హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల చేయాల్సి వస్తదండి జాబ్స్ లో
కానీ మామూలుగయితే అది ఈజీగా వస్తాది కదండి సీటు అ ఆ ఈజీగొచ్చినా గూడ త హార్డ్ వర్క్ జేయ్యాలా అండి దానికు
అంటే వర్క్ ఎట్లా అంటే వర్క్ ఎక్కువ ఉంటాది పే తక్కువుంటాదండి మెకానికల్ కి అందుకే మోస్ట్లీ చాలా మంది ఆ తీసుకోడానికి ఇష్టపడరు
అవునండి మరీ మెకానికల్ లేనప్పుడు అక్కడ జాబ్స్ ఎక్కువుంటాయి మనుషులు తక్కుఉండా ఉంటారు కదండి
అవునండి డి కొంచెం కాంపిటీషన్ దానికి చాలా తక్కువ వనే ఉండొచ్చు కనీ మనం ఎఫర్ట్ పెట్టాలండి ఎందుకంటే వర్క్ క్ చాలా ఎక్కువ ఉంటాదండి
ప్లస్ మళ్ళీ శాలరీ తక్కువ మళ్ళీ ఎలా అండి అలా ఉంటే
అందుకే వెళ్లరు కానీ ఇప్పుడు స్టూడెంట్స్ నిక్కుడా కాంపిటీషన్ ఎక్కువనే ఉందండి మన ఇండియాలో మెకానికల్ గ్గుడా
అవునా అండి మరి సివిల్ ఇంజనీర్ ఎలా అంటారు
సివి ఇంగ సేమ్ అండి సివిల్ ఇంజనీర్ కూడా జాబ్స్ దొరకడం చాలా కష్టం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్, ట్వంటీ ట్వంటీ సిక్స్ లో
అంటే ఇప్పుడు ఇది ఉంది కదండి సి ఎస్ సి
అవునండ్
దాంట్లో సైబర్ సైబర్ సెక్యూరిటీ కావచ్చు డాటా సైన్స్ లో పని చేయొచ్చు ఏ ఎం ఎల్ లాగ పని జేయొచ్చు కదా అంటే కోర్సులు నేర్చుకొని దాంట్లో జాబు అట్ల అన్ అన్ని బ్రాంచ్లుంట్ టాయి గదా ఇట్లా సివిల్ లో ఏమైనా అట్లా ఉంటాయా అంట్లే దాంట్లో కూడా ఓన్లీగా ఇంజనీరింగేనా లేదంటే ఇట్లా ఆర్కిటెక్చర్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా అంటే సబ్ బ్రాంచెస్
ఆ సివిల్ల్లో సబ్ అంటే సివిల్ అని బ్రాంచ్ లేవండి సివిల్ అని ఇప్పుడు స్ట్రక్చ రల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ అనేటివి రెండు సపరేట్ సేమ్ ఇప్పుడు ఈసఈ ట్రిపులీ మెకానికల్ అన్ని ఎట్లా ఉన్నాయో స్ట్రక్చరల్
అంటే అట్లా కాదండి
ప్లస్ రెండు అవి కూడా బ బ్రాంచెసే అంటే ఇవి సివిల్ ఇంజనీరింగ్ లో సబ్ బ్రాంచెస్ ఏం కాదు అవి కూడా డిఫ్ ఫరెంట్ బ్రాంచెసే
అంటే సపరేట్ తీసుకోవాలా అండి అవి ఆ బ్రాంచెస్ అంటే సివిల్ లో మిక్స్ కాదా అండి అవి
ఆ మిక్స్ కాదండి కానీ మేబి కొంచెం అక్కడ నేర్చుకుంటారనుకుంటా కొంచెం దాని గురించి కొం ఆ మీరు కూడా కొంచెం ఆర్కిటెక్చర్ గురించి ప్లస్ ఆ స్ట్రక్చలర్ స్ట్రా లక్చరల్ ఇంజనీరింగ్ గురించి సివిల్ లో నేర్పించచ్చు కానీ కొంచమే ఉండాలనుకుంటా
మరి ఈస్ట్ ఈలో కష్టం అంట కదండి ఈసిఈ హార్డ్ వేరు ఈసి అంత కష్ట మీ సిఎస్సి కూడా ఉండదట కదండి
అవునండి సిఎస్సి నాకు తెలిసి చాలా ఈజీ అండి ఈ ఈ చాలా కష్టం ఆ వాళ్ళు హార్డ్వేర్ హ్యాండిల్ చేయాలి సాఫ్ట్వేర్ ఈ రెండు సైమల్ టెనస్ గా చదవాలంటే కొంచెం కష్టమే అండి స్టూడెంట్స్ కి
మరి ఎలా చదువుతున్నారండి మా ఫ్రెండ్స్ ఓ ఈ అంటే త్రిపులినే మేల్ అంట్ టారండి మరి
ట్రిపుల్ అం ట్రిపులీ మేలని కాదండి నేన్ ఈసీఈ కూడా బెటరే కానీ ఆపర్చునిటీస్ ఎక్ క్కుఉంటాయండి అనుకుంటున్నా ఆ అవునండి ఇట్లా హార్డ్వేర్ సైడ్ జాబ్స్ ఎతుక్కోవచ్చు సాఫ్ట్వేర్ సైడ్ బాగా ఎత్తు కొచ్చు కనీ మీకి సాంగ్
అది చెప్పి అందరూ వెళ్ళమంటున్నారు తర్వాత బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు అది తీసుకోకండ్రా బాబు అని అంటున్నారు
అవునండి ఎందుకంటే పాపం హ్యాండిల్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అంటే
ఆ సత్తా ఉండే వాళ్ళే తీసుకోవాలి
ఆ అవునండి ఇంకా నేను అదే చెప్పగలను నిజంగా
డిగ్రీ ఎలా ఉంటుందండి
డిగ్రీ నాకు మోస్ట్లీ నాకు పెద్దగా తెలిదండి
కానీ డిగ్రీకే ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ అంటే అర్హత ఉంటదంట కదండి బీటెక్ అంటే డిగ్రీ వాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసుకుని అట్లేం లేదా
అస్ అట్లేం లేదండి ఇప్పుడు మన బీట్ ఆ అంతే అండి సేమ్ అందరికి ఈక్వల్ గా ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ ఏమంటే బీటెక్ వాళ్ళకి కొంచెం కోర్ బ్రాంచెస్ వాళ్ళకి ఎ క్కువ ఉంటాయి జాబ్స్ నాక్ తెలిసినంతవరకు మ్ ఇప్పుడు బీటెక్ ని కూడా డిగ్రీ నే అంటారండి యాక్చువల్గా బీటెక్ కి కూడా డిగ్రీనే ఏదైనా గానీ డిగ్రీనే అనేది
ఏ ఇప్పుడు హా ఇప్పుడు ఎలా చెప్తానంటే ఇప్పుడు ఈసీఇ ఉంది కదండి
హ్మ్
దానికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి రానికపోయింటే ఈసీఈ తీసుకుని దాంట్లో ఉండే టాపిక్సే క్వశ్చన్స్ వస్తాయా అండి
గవర్నమెం అవునండి సేమ్ అదే సిలబ
సిలబస్ మీదనే వస్
పెడస్తుంటానండి ఇంకా హ్మ్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి మెయిన్ మెయిన్ సబ్జెక్ట్స్ ఆ అవి అవి చదువు కుంటే చాలండి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి కూడా ఆ కొట్టొచ్చండి నిజంగా బాగా చదివితే కొట్టొచ్చు ఇగ గవర్నమెంట్ ఎగ్జామ్
ఎంజాయ్ చేస్తూ కూడా కొట్టొచ్చా అండి అంటే చేసే టైం లో చేసే చదివే టైం లో చదివి
అటు సైడ్ ఇండివిజువల్ పర్సన్ మీద ఉంటాదండి అంటే వాళ్ళు చదివే విధానము కొంతమంది ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోవచ్చు కాన్సెప్ట్ కొంతమంది స్లోగా గ్రాప్ చేసుకోవచ్చు కొంతమందికి అంతగా నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఫిజిక్స్ లో దాంట్లో
మామూలుగా యావరేజ్ పర్సన్ కి
యావరేజ్ పర్సన్స్ కి అంటే బైహార్ట్ చేసి ఆ చేస్తే అంతగా ఉపయోగం ఉండదండి కొంచెం కాన్సెప్ట్స్ అన్ని బాగా అర్థం చేసుకోవాలి అట్లయితేనే నీకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కూడా ఉపయోగపడుతుంది
అవునండి ఎట్లా ఇంటర్ లో బట్టి పట్టినట్టు పడితే ఇగ ఏం ఉపయోగం లేదు కదండి
ఇక్కడ ఉపయోగం లేదండి ఇక్కడ ప్లస్ ప్రాక్టికల్స్ ఉంటాయి కదాండి ఖచ్చితంగా మనం బాగా చదవాల్సిందే ల్యాబ్స్ ఉంటాయి
అవును మళ్ళ మార్కులు తగ్గితే సిజిపిఏ తగ్గిపోతుంది కదండి
అవునండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఫస్ట్ ఇయర్ నుంచే మనం సిజిఎపి మీద బాగా ఫోకస్ చేయాలండి వచ్చే కొద్దీ ఈ ఆ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అట్లా వచ్చే కొద్ద్దీ సిజిపియ తగ్గిపోతది
బేసిక్స్ తెలుసుకొని పోవాలా అవసరం లేదా అండి
ఈ సీ వరకు నాకు అంతగా తెల్దండి ఆ ఒకవేళ సిఎస్సి అయితే నేను చెప్పగలను ఏమేం నేర్చుకోవాలి అని మేబి మీరు మేబి మీ స ఆ బ్రాంచ్ మీద కాకుండగ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కొంచెం శ్రద్ధ పెట్టండి ఇప్పుడు వెళ్ళే ముందు ఇప్పుడు అండి ఖచ్చితంగా మీరు కాలేజీకి వెళ్ళే లోపు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి నూస్ట్ మనం స్టాండ్ అవుట్ అవ్వాలి ఇట్లా మనం మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లు ఇలా
హ్మ్ డే వన్ ఎలా ఉంటుందండి
డేవ డే వన్ డే వన్ డే వన్ మోస్ట్ ఇట్లీ చాలా కాలేజెస్ లో సంథింగ్ ఏదో ఉంటదండి ఆ దని పేరు గుత మొత్తం కాలేజీ లో చూపిస్తారు అండి కొంచెం టూర్ కూడా ఉంటంది. అనుకుంటా అండి ఏదో సంథింగ్
డే వన్ లో ఖచ్చితంగా వస్తారా అండి. అందరు దాదాపు అటెండ్ అయితారా ఫస్ట్ డే డే వన్
అంటే అవుతారండి మొత్తం కాలేజ్ మొత్తం చూపిస్తారు. త్రీ డేస్ లో త్రీ డేస్ లో సంథింగ్ టూర్ కూడా ఉంటదండి. ఏందో నాకు అంతగా తెలీదు
ప్రతి కాలేజీ లోన కాలేజీని బట్టా అండి
ప్రతి కాలేజీ లో ఉంటందండి నాకు తెలిసినంత వరకు ప్రతి కాలేజ్ త్రీ డేస్ లో అంత టూర్ వేస్తారండి. ఏంటో సంథింగ్ కాలేజీ మొత్తం చూపించి ఇంకా బయటికి కూడా ఎందుకో తెలి తీ కేళ్తారూ అనుకుంట స్టూడెంట్స్ ని
టు
ఇండక్షన్ ఆ ఇప్పుడు గుర్తొచ్చిందండి. దాన్ని ఇండక్షన్ ప్రో ప్రోగ్రామ్ అంటారు. అంటే
ఆ
స్టూడెంట్స్ అందరు కమ్యూనికేట్ చేసుకోవడం అంటే అందరు కలిసుకోవడం. ఆ ఇంట్రడ్యూస్ చేసుకో కోవాలి. అని అట్లా ఆ ప్రోగ్రామ్ పెడతారండి. త్రీ డేస్ ప్రతి ప్రతి కాలేజీ ప్రతి దాంట్లో పెడతారండి ఖచ్చితంగా ఇండక్షన్ ప్రోగ్రామ్ అక్కడ అటెండ్ అయితే మనం తెలుసుకోవచ్చు అంటే ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు పిల్లలతో అక్కడ ఫ్రెండ్స్
ప్రతి సేమ్ మ్ కీ ప్రొఫెసర్స్ చేంజ్ అయితారా అండి
చేంజ్ అవుతరూ ఖచ్చితంగా చేంజ్ అవుతారండి ప్రతి సేమ్ మేబి ఫస్ట్ ఇయర్ లో కొంచం ఒకటి రెండు మ్యాథ్స్ మ్యాథ్స్ అయితే రిపీట్ కావోచ్చు మ్యాథ్స్ సర్